హలో హలో
హలో వినిపిస్తుందరా హలో వినిపిస్తుందరా
అక్కా బాగున్నారా
బాగున్నారా బాగున్నా నువ
ఆ బాగున్నా ఏం చేస్తున్నారు
ఏం లేదురా ఇప్పుడే అన్నం తిన్నం తిన్నారా మీరు ఆ ఏం కుర్రా
వో పప్పు వం కాయతమాట అక్క
అవునా ఫిష్ వడిన్నార ఇప్పుడే ఫ
ఏం చేస్తూరు హెల్త్ బానే ఉంది అక్క ఇప్పుడు కొంచం ఓకే మమ్మీ వాళ్ళు ఇప్పుడే షాప్ కి వెళ్లి డ్రై ఫ్రూట్స్ అవన్నీ తెత్త చారు
మొన్నలా అలానే ఉన్నాయి కాఫ్ ఫీవర్
ఆ ఇప్పుడు అందరికి వస్తుంది అక్క
మ్మ్ నేను ఏం చేస్తున్నా అంటే బయ కూర్చుా పదర బాధము అవి బట్టి మాలుంటున్నారా కొంచెం పొట్టు తొట్టే తినాలి పోట్టు తీయొద్దు ఎప్పుడైనా
అక్కా అదే నాన్న మేమేం నా నబెట్టి అంటే ఒక వన్ అవర్ ముందు రడు బిఫోర్ నానబెట్టి తర్వాత
మ్మ్ అట్లా కుండా నైట్ నానబెట్టి ఆ వాటర్ పారబోసి అ డైరెక్ట్ తింటే ఇంకా బెటర్ రా వన్ హవర్ లా ప్రోటీన్స్ అనేవి బయటికి రా అవును కన్ నైట్ అంతా నాన పెడితే ఆ ప్రోటీన్స్ అవేవి వాటికి కరెక్ట్ పడుతాయన్నట్టు.
ఆహా
మ మార్నింగ్ టైం మనం ఏం తీసుకోక ముందుకే విది విన్నా మంటే మన ఫీలింగ్ హెల్తీ ఉండొచ్చు. కూడా బా జరుగుతది
ఆహా
ఉమ్ ఏస్ జనరల్ గా అట్లా డైలీ తీసుకోవడం వల్ల
అక్క
కానీ రావు హనీ తాగుతవా తేనె తేనె దాన్ని
ఏం వడ్డీ అనే అందులా కొంతమంది ఇట్లా పసుపేసుకొని తీసుకోవాలంటారు
అవును ఇంకా నువ్వు ఎట్లా తీసుకుంటావు
నయ్యి తో వాటి హనీ నే
బట్టి హనీ ను చేతిలో పెట్టుకోని నాకడమేనా
ఆ అంతే మీరు
నేనైతే హీట్ వాటర్ ఉంటది కదా అ మీకు చందరుతాము అన్న కలిప దార బాయి ఇంకా కొంచెం బక్కలుకున్న వాళ్ళ ఏమళ ఆవత లా ఉన్న వాళ్ళ ఏమో పక్కగా అవుతారు
ఆ
అలా దేశ
ఆ మార్నింగ్ డైలీ మా ఇట్లా కూడా అంటారు మార్నింగ్ డైలీ ఒక ఎగ్ తినాలి అని
ఆ తీసుకుంటున్నవరా మరి
లేదక్క నాకు ఎందుకో ఎగ్ అంటే నే నచ్చదు
ఏ రా ఇప్పుడు నీకు నార్మల్ గా తినబుద్ది కాకపోతే ఎగ్గులు ఇట్లా చో పేజ్ కారణం ఉప్పు కలిపి దీన్ని బాగుంటుంది
నచ్చదు ఎందుకు అక్క నాకు అర్థం గాదు
తెగ స్మెల్లు ఇది నాకు పడదు రా ముందు వాళ్ళ కెవరికి నచ్చదు అ
హ్మ్ చాలా మం లి తినాలి అంటే ఆ ఒక్క ఎగ్ లో థర్టీ టు విటమిన్స్ ఉంటాయంట
మరే ఉన్నప్పుడు మనం దాన్ని తినాలి గదా
కానీ నచ్చదా క
అవును
ఇట్లానే ఉంటే ఎల్తారు ఒకటి ఇంకా ఇం కొత్త కొత్త రోగాలు మనకి తెల్వనివి కూడా వస్తాయి ఇష్టం లేని ఇష్టం చేసుకోడి ఏంటే అయిపోంది
ఆ అయిపోయిద్ ఇంకా చాలా మంది గుడు ఇప్పుడు చిన్న చిన్న పిల్లలకి బీపి షుగరు ఆడ డాగ్స్ ఎక్కువ చాలా చిన్నది
తాయి వస్తా ఉన్నాయి అసలు ఇప్పుడు అదేంటో అసలు అర్థం కావట్లేదు అప్పుడతే ప్రగ్నెం ఉన్న వాళ్ళకి వచ్చేది మెడిసిన్ తీసుకో
అవును
చిన్న పిల్లలకు వస్తే ఎట్లా కంట్రోల్ చేయాలో చంపాలని అది వాళ్ళు ఏమైనా ఫుడ్ అంటది అదది హార్మోన్ ప్రాబ్లమ్స్ వల్ల మళ్ళ వాళ్ళకి అలా అవుతుంది
ఏమో అక్క సడన్ సడంగా వస్తంది చక్కర ఒచ్చివడ్డ బీపి అంటారు
ఆ వచ్చిదా రిజల్ట్ ఒచ్చిందార మరి షుగర్లు బిపీలు చిన్న పిల్లలకి ఎవరికన్నా వచ్చిందా రా
ఆహా లేదు ఎవరికి రాలే
ముగ్గురుకొచ్చిందిర
ఏవరికి
సీ అర్షి పాపలకే
అయ్యో ఎట్లాక్క
థైరాయిడ్ ఒచ్చింది రా
అయ్యో
ఈ కొంచెం వైన్ చుక్క తీసుకుందంటే ఇయర్ ఎంత లావు అయిందో తెలుసా
అయితే నాయి నాకు ఇట్లా చెం పలుబ్బుడు అక్క
అవే చెంప్పలూబడ్డం
చెంపలుబ్బుడు అయితే హాస్పిటల్కైతే థైరాయిడ్ టెస్ట్ రాసిల్లూ ఇగ ఫుల్ భయం అయింది ఇ థైరాయిడా ఏంది ఏం అర్ధం కావుడులేదు థైరాయిడ్ అయితే బాగు ఘోరం ఉంటుంది కదా అక్క అయితే రిజల్ట్ అయితే టెస్ట్
టెస్ట్ చెప్పించుకుంటే థైరాయిడ్ లేదు అని నీ వచ్చంది అప్పుడు కొంచెం ఓ ఓకే అయింది ఫుళ్ళు భయమయింది థైరాయిడంట్ టె బాగా ఇబ్బంది అయితదిగదా
అంటే కొంత మంది ఏమో థైరాయిడ్ వల్ల లావు అయితరు అదే కొంతమంది అయితే బక్కగా అయితరు అది కూడా అబ్జర్వ్ చేయాలి వాళ్ళెంత తిన్నా చూడు అసలు కట్టే పుల్ల లెక్క అయిపోతుంటరూ షుగర్ పేషంట్ అయితేనేమో అబ్బా మా దగ్గర అయితే ఒక అతనికయితే చెయ్యి రెండు వోయినయి
ఓహో
అది డైరెక్ట్ కాళ్ళకు తినుకుంట తినుకుంట ఇస్తే ఎంట పడకుండా డైక్ ఎస్ అగే లేద ముష్కిల్లని ఓస అయితే అబ్బాయి ఫుడ్ ఏమో కానీ తిన్నయి అంతా పెతే ఫుడ్ ఎంతా పెడతానమొ మళ్ళా మెడ్సిన్కి అంతే పెడతానం
అవునక్క ఇది మాత్రం నిజం ఇప్పుడు దేం చిన్న దాని హస్ పటల్ పోతే టెస్ట్ అంటాలు
ఆ ఆ టెస్ట్ ఒక ఐదు ఆరు వందల దాకా బొక్క అడ్మిట్ అయినందుకు అల చేరినందుకు ఐదొందలు
అవును మళ్ళ ఇట్లా ఒక్కరోజు అడ్మిట్ కే ఐదు వందలు ఆరు వందలు మళ్ళ ఆళ్ళ ఇంజక్షను అది ఇది అనుకుంట
అదేం లేదు ఉండ కూడా ఒక్కొక్కసారి ఉండాలంటారు ఇక ఉంటే కథమే ఇక ఇప్పుడు హాస్పిటల్ కూడా అంత ప్లస్ అయితున్నదిర ఏది నమ్మాలో ఏది నమ్మధో అర్థం కావట్లేదు డాటర్స్ ఇద్దినండి అద్దినండి ఏదిన ఇంగ అదో తినాలని చెప్పారు ఇక కొందరు అంటారు కదా ఆ ఫుడ్ ఏమి తీసుకుంటనవ్ అది తింటరా ఇది తింటారా అని వాళ్ళంటరు ఇది తిన్న అట్లనే ఉంది తినక ముందు అట్లనే ఉంది
ఆ కొందర్ చాలా బక్కా ఉంటే ఫుడ్ తీసుకుంట లేవా తిన్నగాని కొందరికి జీన్స్ తోని వస్తది
అయితే ఇప్పుడు మా అన్నల కైతే ఎ పాలు తాగుపిచ్చిన మను కోరా ఇవాళ పాలు తీసుకున్నామంటే కతం రేపు ఎంబటే ఫీవర్ అసలు ఉరికి అసలు ఒక ఒక్కసారి కూడా పడవు ఎంబాటే మొఖాలు ఎట్ల ఉబ్బుతాయి బూరెలు ఉబ్బిన్నట్ ఉబ్బుతాయి
అవును
ఇలావి తయారు చేసినవి కూడా కాదు నార్మల్గా మన బర్రెపాలే ఉ మన కిక్కడ పల్లెటూరు కదా బర్రె పాలే దొరుకుతాయి అస్సలే పడవు వాట్ల ఒక్కసారి పసుపోయి ఇచ్చిన హార్నిక్స్ కలిపిన ఎన్ని కలిపినా కూడా కథం అవి తాగినంక డే మొత్తం బానే ఉండారు నైట్ ఫీవర్ వస్తుది ఇద్దరికి అట్లే అయితది ట్ అయితే మొన్నటి నుంచి అలవాటు చేసుకున్నార అంత ముందు అమ్మ గుడ్డు జోలుకి పడేసేది వీళ్ళు రీసెట్ గా ఒక వన్ వీక్ నుంచి స్కూల్ కూడా కొంచెం హెల్దీ పరగా ఫుడ్స్ గురించి చెప్తా ఉంటారు కదా. అదీ తినాలి ఇదే తినాలి.
తోటకూర పాలకూర అవే ఎక్కువ తినాలి. క్యారెట్లు బీట్రూట్ జ్యూస్ సని
అవును కానీ ఈ బీట్రూట్ అవన్నీ మనకు కష్టం లేదు. అవిలేవు మాకయితే
ఉండవా అక్క
ఉండవు రా స్వీట్స్ న్నా కల్లే టూరు మనం మళ్ళ సిటీకెళ్ళి తెచ్చుకోవాలి.
ఆ
బరువు ప అ
ఓహో
ఉంటున్నాయేమో తెచ్చే వాళ్ళు కూడా ఇద్దరి వీ ఇప్పుడు మ బద
అవును అక్క ఇపుడు మా అత్త రూమ్ కూడా పోవాలంటది. ఈసారి పోలేము కదా అవసరం ఉన్నప్పుడల్లా
ఫాస్ట్ గా ఛీ పల్లెటూర్లళ్ళో విలేజెస్ లలో కొనారు ఇస్తే అమ్మ కొ తినరు పేరుగున్న వాళ్ళకేమో దొరకవు
అవును
మళ్ళీ చెప్తా టెన్ డేస్ఇప్పుడు ఆలోచిస్తారు కదా
అవును
వాళ్ళకేమో పెడతాది పండింది
ఉమ్
మమ్మీ రోజు వెళ్త సారా నింబడికి అంగన్ బడికి వెళ్తుంటారా రోజా
ఆ
మమ్మీ వాళ్ళు ఇప్పుడు మీకే అంగన్వాడీ టీచర్స్ ఉంటారు కదా. అక్కడ వాళ్ళకి ఫుడ్ కాన్ నీ
ఆ ఇస్తార అక్క
అవు మీకు గాండ్ల వాడికి ఎన్ని మి ఇస్తారు నీకేమన్నా ఐడియా ఉందా
తెలియదు నాక్ అంత ఐడియా ఏం లేదు
అ
మేసే ఇస్తారు అక్క మా సైడ్ మీ సైడ ఇవ్వ ఆ
ఇస్తారు గాని ఇక్కడ ఉడకబె అతే డైలీ ఇస్తారు ఆ రోజు ఒకటి
నాకంత ఐడియా లేదు
సరే మరి తిన్నావారా
ఆ తిన్నాక్క
ఏంటిది చెప్పం
ఆ
ఏమోకూర అంటారు కదా వంకాయ కదా
ఆ వంకాయ్ సరే అక్క